ఉంది
చాలా ఎండలు అసలు ఇప్పుడే ఇంత ఎండాలు ఉంటా
రేపు రేపు ఏమవుతుదో ఏమో ఏం అర్థం అయితలేదు బయటికి కూడా వెళ్ళనికి రాదు నాయన అవ్వకన ముందే
లేకుంటే పర్వాలేదు అన్నట్టు ఉన్నాయా
చాలా ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ ఎయిట్ అయితే చాలు ఫుల్ ఎండ అంటే ఎండ బయటికి కూడా వెళ్ళడానికి వస్తలేదు అసలు టెన్ అయితేనే భయంమయితుంది బయటికి వెళ్ళమ అంటే భయమవుతు తుంది మళ్ళీ ఇప్పుడు కూరగాయల రేట్ ట్లు కూడా ఎక్కువ ఇదైతది పెరిగిపోతాయి రేట్లు కూడా కూరగాయలి
కూరగాయల రేట్లు పెరిగిపో మళ్ళీ నీకు తెలుసా గ్యాస్ రేట్స్ కూడా పెరిగిపోయాయి
గ్యాస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఎందుకంటే తెలుసా నీకు అక్కడ వార్ జరుగుతుంది గ ద ఇన్ అదే ఏమంటా యుక్రెన్ కి యుఎస్ యుఎస్ఏకి
ఇరాన్కీ
ఇరాన్ కి
హు
మళ్ళీ హత్యలు జరుగుతున్నాయి చాలా బాంబులు వేసుకుంటున్నారు అందువల్ల మనకు గ్యాస్ వచ్చేదే అక్కడ ను నుంచి గదా అందుకనే ఇప్పుడు మన గ్యాస్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ లో కూడా చాలా రెస్ట్ స్థా రెంట్స్ బంద్ అయిపోయినాయి కూడా గ్యాస్ లేకపోవడం వల్ల
మీ దగ్గర ఉందా ప్రజెంట్ గ్యాస్ మరి ఎక్సట్రా గ్యాస్
నేను బుక్ చే లేదు లేదు నేనే మాన్ కూడా గ్యాస్ అయిపోతుంది ఇప్పుడు నేను బుక్ చేయబట్టి నెల రోజులయింది ఆ గ్యాస్లోడు ఫోన్లు ఎత్తలేడు వస్తలేడు ఈరోజు ఫోన్ చేసి తిట్టినా తిట్టినా తిడితే అక్కడ గ్యాస్ ఆఫీస్ కి రేపు వెళ్ళాలి మార్నింగ్ రేపు వెళ్ళి అక్కడ మాట్లాడాలి ఎందుకు గ్యాస్ రావట్లేదు ఏంది కారణంమని
నేను బుక్ చేసి కూడా ఆల్రెడీ వన్ మంత్ అయింది కదా ఈ ప్రాప్ అయితే ఇప్పుడు వన్ వీక్ ఇప్పుడు ఇది గ్యాస్ ప్రాబ్లెమ్ అయితే నువ్వు వన్ మంత్ బిఫోర్ చేసావు కాబట్టి అయితే నీకు అదే రేట్ లో జ్యాస్ వస్తుది లేదు ను
అందుకనే కదా రేపు మా రేపు పొద్దున్నే వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే అడ్రస్ చేంజ్ చేయాలి కంపల్సరీ సర మీరు ఇల్లు మారిండు కదా ఇల్లు మారితే ఎక్కడ